మాట్లాడచ్చు మరి హలో బాగున్నావారా.
బావున్నాను అక్కా. నువ్వు బావున్నావా?
బావున్నానురా, తిన్నారా?
తిన్నాను అక్కా. నువ్వు తిన్నవా?
తిన్నానురా. ఏం చేస్తున్నారు?
ఏం లేదు అక్కా బట్టలు మడతెట్టుకుంటున్నాను. నువ్వేం చేస్తున్నావు అక్కా. అవునా అక్క. ఏం అక్క? ఏం తిన్నావు?
ఆ దోసా చట్నీ. నువ్వెం తిన్నావు?
అన్నం చెెట్నీ అక్క.
అవునా నువ్వు దోస తినలేదా.
దోస దోస కూడ తిన్నా. దోస కూడ తిన్నాను అక్క.
మీ ఇంట్లో కూడా దోసా?
ఆ అక్క పోసిచ్చింది.
హ హ్
ఏం చేస్తున్నావు అక్క? ఓ గాడ్దులు కాత్తం. ఏం ఆలోచిస్తున్నావు అక్క?
రేపు యాడకి పోవల్నా అని.
ఓ
అవు ఒకా
ఇంక ఏదో ఒక ప్లాన్ వేసే ఉంటారు కదా.
హ్ అందుకే అ అక్కడే పోదామా లేకపోతే ఏం చేద్దామని ఆలోచిస్తాన్నా డీప్ థింకింగ్ లో.
ఆహా
చాన డీప్ గా థింక్ చేస్తా ఉండ టంగ్ టంగ్ అని సస్
జాగ్రతక్కదెబ్బ
ఓకే ఓకే
హు అందరూ బాన్నర అక్క
అందరు బన్నారు
ఉ
మీ ఇంట్లో తమ్ముడు మీ డాడీ మీ మమ్మీ మీ నాన్న అందరు బన్నార
రక్క
అ
మీ చెల్లి ఎట్లుందక్క
మ చెల్లి దిట్టంగ బాగుంది
ఉ ఆ పాప జాబ్లో జాయిన్ అయిందక్క డౌన్ ఓ ఎన్ని మంత్సార్ అయ్యింది అక్క
ఎన్ని మంతు ఒక ట్వంటీ డేస్ జాయిన్ అయింది
ఉ హు
ఉ
స్టడీస్ ఏం లేద అక్క తర్వాత ఆ పాప కి
హై్యర్ స్టడీస్ చేస్తుంది ఇంగ కొంచం టైమ్ పడుతుంది
ఉ హు
ఇంక కాలేజీలు సర్చ్ చేస్తానే ఉంది ఒక వన్ ఇయర్ నుంటి
ఓ
హు
మరి ఇంత అయితే ఎట్లక్క
ఏం చెయలేం ఇంగ సర్చ్ చెయ్యాలి
ఉ
నువ్వు నెక్స్ట్ ఎక్కడైన జాయిన్ అవుతున్నావ హై్యర్ స్టడీస్కి
కవలక్క
ఉ
నాది కూడ ల్యాగే
అవునా
ఇద్దరు ఫ్రెండ్స్
ఆ
ఇంకా ఏమో అక్క తెలియడం లే ఒక్కొక్కరు ఒక్కొక్క డెసిషన్ తీసు కొని ఉంటారు ఏం చేయాలో అర్థం కావట్లేదు
బాగా డీప్ గా థింక్ చేయండి
డీప్ గా థింక్ చేసాం అక్క ఈ రోజు అంతా ఆన్లైన్ లో అదే పని కాలేజీలు చూస్తాన్నా ఎక్కడ తక్కువ ఉంది ఎక్కడ బాగుంది ఉంది అని అన్ని డిస్టి్రిక్ట్స్ చూస్తే లాస్ట్ కి ఈస్ట్ గోదావరిలో ఉన్నా ఎక్క బాగా
అవునా
ఇంక అట్లనే అంత దూరం పోలేం కదా
ఇప్పుడు మీరుండే సైడే వెతకండి పోన్ని దొరుకుతుందమ
చూడాలక్క అంటే నేను వర్క్ చేస్తే అక్కడ సార్ న్నారు ఆ సార్ ఏం చెప్పారంటే మీరు మార్నింగ్ ఇక్కడికి వచ్చేసి నైట్ కాలేజ్ ను ఉంటుంది అక్కడికి వెళ్ అక్కడ వెళ్ళొచ్చు కదా అన
అవు అప్పుడు అమౌంట్ బడ్జెట్ ఎట్లా అయితుంది సార్ అంతా కనుక్కోవాల్సింది కా సార్
ఆ అదే చెప్పారక్క మనీ ఎక్కువ ఉంటుంది మీరు పెట్టుకోగలరు అంటే వెళ్ళండి
హ
ఆ
ఏమో అక్క ఏం చేయాలో తెలియడంలే ఇంతవరకు ఏ స్పెషలైజేషన్ తీసుకోవాలని కూడా అనుపంగా ఏమో
ఆ
ఒక్కోసారి ఒక్కోటి అనిపిస్తోంది
ఇద బెస్ట్ చూస్ చేసుకోండి బాగుండేది
చేసుకోలక్క
లాగ్ ఐతే మళ్ళీ లేట్ యితే ఊర్క
సర్టిఫికేట్స్ తీసుకోవాలి అదొకటి కాలేజ్ వల్ల సరిగానే రెస్పాండ్ అవ్వదు
హ
నేను ఒకసారి చెయ్యలక్క
ఎ చేడి ఏదోకటి
హ
ఏసి జాయిన్ అవ్వండి మంచిగా
అ వాళ్ళక్క
ఆ
అయిపోయిందక్క గాజులు తగడం
చ ఉన్నాయి చాలా టైమ్ అవుతుంది ఇంకా
అవునా
ఉ ఉ
ఇంకేంటి అక్క విశేషాలు
ఇంకేం ఉంటాయ్ నార్మల్ గా మీరు ఎక్కడికి ప్లాన్ వేయలేదా రేపు
లేవక్క మా ఫ్రెండ్ వాళ్ళు ఊరికిపోతాంది
అవునా
ఉమ్ మేమ్ ఇంట్లోనే
ఉమ్
ఉమ్ యే ఎక్కడికి పోవాలని గూడా అనిపించడం లేదక్క యేడ సండే ఒకటే ఖాళీగా ఉం గమ్మగా ఇంట్లో పడుకున్నామా తిన్నామా అది టే చాలు
ఉమ్ అవును వారం రోజులంతా కష్టపడి లాస్ట్ లో రెస్ట్ తీసుకుందాం అనిపిస్తుంది
అట్లా అని మేము ఎక్కువ క ష్టం కష్టం గూడా లేదక్క ఇంకా స్టోర్ లోనే గాబట్టి ఊరికే దాన్ని ఆడిట్ జేసుకుంటూ ఉంటాం ఊరి ఊరికే వాళ్ళు వాళ్ళు ఇగ ఎన్ని సార్లు ఆడిట్ చేసినా తీరడం లేదు చెయ్యండి చెయ్యండి చెయ్యండి రోజంతా చేపిస్తానే ఉన్నారు
ఉమ్
మళ్ళీ అక్కడ స్టాక్ గూడా ఎక్కువ ఉండదు చేసిన వాటినే మళ్ళీ మళ్ళీ చేసుకుంటానే ఉండాలి జర్నీ కి కొంచం అలిసిపోతాను నిద్ర వస్తోంది
ఉమ్ కొంచెం త్వరగా పడుకోండి నైట్ అప్పుడు సరిపోతుంది
ఆ అక్క ఇంక రేప్ సండేగదా ఈరోజు వ అస్సల్ నిద్రబోరు
ఆ రేపు పొద్దున్నే లేవా ఉమ్
పెద్దన్న గూడు గబాన్ లేరు అసల్ భయం లేదు వీళ్ళకి
భయం లేదు ఏం లేదు అస్సల్
ఏమో ఆ పాప ఎప్పుడు లేదు ఉదయాన రేపు మాత్రం ఊరికి పోవాలని లేస్తాను అనింది ఏం లే లేస్తుందో
చూడాలి చూడండి లేపండి
ఆ అక్కా
ఏం జేత్ యట్లేదు ఇంగా గాజులు సర్దుత్తనే ఉన్నాం ఇది పదో పదకొండు అయితుందేమో
అవునా ఆంటీ ఎలా ఉన్నారు అక్క
ఉమ్ బాగున్నారు
ఉమ్
ఉమ్
ఇంకేంటక్క విశేషాలు
ఇంకేముంటయ్ నాన్న నేను గూడా ఊరికి పోతున్న రేపు
హ్మ్
హ్మ్ పోయెసాల్నాకి రెస్టే ఉండదురా జర్నీ జర్నీ జర్నీనే అయిపోతా సండేలొస్తే జర్నీ సండేలొస్తే జర్నీ
వారం అంతా కష్టపడి ఇంకా సండే కూడా ఇంకా తప్పదు చేసుకోవాలి
చేసే వాళ్ళు ఉండరు కాబట్టి మనమే చేసుకోవాలి
ఆ ఆ
ఏ
ఏందక్క పక్కన సౌండు ఎవరో మాట్లాడినట్టు
హ్మ్ మా చెల్లి వాళ్ళు మాట్లాడతా ఉండారు
ఉహూ
హ్మ్ వాళ్ళు ఎందో వే మాట్లాడుకుంటా నవ్వుకుంటా ఉన్నారాలూ
ఆహా అదే సౌండ్ ఇనిపిస్తా ఉంటే
హ్మ్
టీ కూడా పక్కనే ఉన్నారా
ఆంటీ కూడా ఉన్నారు వాళ్ళు ఉన్నారు
హ్మ్
హ్మ్ ఇంకా నువ్వేం చేస్తున్నావ్
ఏం చేయలేదు అక్క బట్టలు ఉన్నాయి అన్నీ ఇప్పుడు లోపల పెట్టాలి చూస్తాన్నా ఎక్కడెక్కడ పెట్టాలా అని
ఆ ఓకే ఓకే మరైతే సర్దుకోండి హ్మ్ సరే
ఆ